హలొ
హలో
వినిపిస్తుందా
హలో
విని వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క ఏ
ఏ
ఏంచె త్తనవ్ అక్క
ఏం చేయలేదులే నువ్వెంచేస్తన్నా బావున్నా నువ్వెలా ఉన్నావ్
నే ఉన్నాన్
ఓకే ఒకే లేచవా పన్లు అయిపోయాయ
నేనూ బాగున్నానక్క ఓ
వినిపిచట్లేదా
లేదక్కా సరిగ్గా
ఓక్కే ఓకే